హలో హలో వినిపిస్తుంది
హా వినిపిస్తుందండి
బాగున్నారాండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ నేను బాగున్నానండి ఏం చేస్తా
ఏం చేయలేదండి ఇప్పు ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది ఇంటికి వచ్చామండి
అవునా అండి
ఏందో అండి ఆఫ్ ఆఫీస్ కి పొద్దున వెళ్తాము ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏమో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది
అవున అవునవును ట్రాఫిక్ అయ్యో ఇంకా సిటీలో అయితే చాలా ట్రాఫిక్ లేండి అసలు చెప్పలేం అసలు
అవునండి ఆఫీస్కి ఆఫీస్ ఫైవ్ అయిపో అవునండి సిటీలో ఉంటామండి మేము ఆఫీస్ ఏమో ఫైక్ అయిపోతే ఇంటికి కి వచ్చేసరికి సెవెన్ అవుతుందండి
అవునండి ఓకే అయ్యో ఇంకా సిటీలో నిజంగా చాలా ఇదిలేండి అసలు ట్రాఫిక్ అయితే ఇంకా అసలు నిజంగానే అసలు విరక్తి వస్తుందండి ఆ ట్రాఫిక్ వల్ల అసలు ట్రావెల్ చేయాలంటే
అవునండి ట్రాఫిక్ వల్ల అది ఒక్కటే కాదండి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి
అవునా అండి
అవునండి ఎట్లా అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ లో వచ్చేటప్పుడు ఆ పొల్యూషన్ గాని మన స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ పొల్యూటెడ్ గ్యాస్ వల్ల ఆ లేయర్స్ ఓజోన్ లేయర్స్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాఅండి
అవునండి నాకు దాని గురించి అంతక తెలీధండి మళ్ళీ అంటే ఇట్లా ఏదో ఆ ఏమో చెప్పారు కదా మీరు
ఆ అదే అ అంటే ఇప్పుడు అది ఎలాగంటే సన్ సన్న నుంచి క రేసెస్ వస్తాయి కదాండి అది ప్రొటెక్ట్ చేస్తుంద అనమాట ఈ ఓజోన్ లే లేయర్ అనేది అది డైరెక్ట్ ఇక మనిషి బాడీ మీద పడితే క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అయిపోతాయి ఇదంతా మనమే చేసు కుంటున్నాము పొల్యూషన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి
ఇంకా సిటీ అన్నాక ఇంకా ఏమండి ఇంక అట్లే కదండి ఉండేది ఇంకా ఏమైతుంది చెప్పండి ఏం చేస్తాము అసలు తగ్గించే మార్గం ఏమైనా ఉందా చెప్పండి పోని
తగ్గించడం అంటే మనం పెరగడం పెరడానికన్నా ముందే మనం తగ్గించాల్సింది ఇప్పుడు పెరిగిన తర్వాత దాన్ని తగ్గించాలంటే అవ్వదు కదండి ఇంకా
నిజమే లేండి అయిన ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాలా క అంటే వర్క్ కి వర్క్ వల్లనే అండి చాలా అంటే ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళ వల్లనే ఎక్కువ ట్రాఫిక్ అయ్యేది ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ ఉంటది కదా ఆఫీస్ వెళ్ళాలా ఐటీ కంపెనీ వాళ్ళకి
ప్రతి ఇంట్లో ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఆఫ తీసుకేళ్తారు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క బండి ఉంటుందండి
అవును
ఆ ప్రతి ఒక్క బండ్ లో కూడా పొల్యూషన్ షన్ అనేది రిలీజ్ అవుతుంది
అయ్యో అట్లా ఎడన్న పోని అసలు జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ని డిస్టెన్స్ ని చేరుకోవాలంటే వన్ అవర్ పడుతుంది తెలుసా అండి అసలు సిటీలో
అవునండి ఇప్పుడైతే ఈ జనరేషన్ లో అయితే మనము వెళ్లి పాల పాకెట్ తీసుకురావాలన్నా కూడా అందరూ బండ్లనే యూజ్ చేస్తున్నారు అలా అలాంటప్పుడు పొల్యూషన్ ఎక్ ఎక్కువ అయితుంది
ఆ నిజమే అండి అది మాత్రం అసలు చిన్న అక్కడండి అక్కడ అంగడికి పోయాకేనే బైకులు తీస్తాన్నారు ఇప్పుడు ఈ కాలంలో అయితే అసలు
ఇంకా ఇలాగలాగా ఎక్కువ అయిపోతే ఇంకా నేచర్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది ఇంకా డైరెక్ట్ సన్ రేసు మనకు విటమిన్ డీనే దొరకదండి ఇంకా డైరెక్ట్ మనం విటమిన్ డి కావాలంటే సన్లైట్ కిందకెళ్ళండి సూర్యకాంతిని ఆస్వాదిస్తా ఆస్వాదిస్తా కూర్చోండి అంటారు కానీ వెళ్తే ఏమో ఇం ఇంకా డైరెక్ట్ రేస్ మన బాడీ మీద పడినప్పుడు మనకు క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అయిపో పోతాయి పైన ఆ స్కిన్ ప్లేయరు ఎఫెక్ట్ అవుతుంది సో ఇలాగ పొల్యూషన్ వల్ల ఎన్ని అం అన్య డిస్డ్వాంటేజె
ఎక్కువ అవునులేండి ఎక్కువ ట్రాఫిక్ వల్ల అలాగే టైం కి అలాగే టైమ్ కి కూడా చేరుకోలేరు కదండి ఆఫీస్ కి మెయిన్ థింగ్ అసలు అదైతే ఆఫీస్ టైమ్ అయింటది వర్ ఉంటది ఏదో మీటింగ్లను పెట్టింటారు ఆ టైం చేరుకోకపోతే అక్కడ టెన్షన్ ప్రెజరు అయ్యో ఈ ఎన్ని ఉంటాయి అండి అసలు ఇంకా దాని వల్ల అసలు నిజంగానే చాలా నష్టాలండి అసలు ట్రాఫిక్ వల్ల అయితే ఇప్పుడు అసలు ఒక ఆఫీస్ కి ఇప్పుడు యి యి నాట్ ఓన్లీ అంటే వాళ్ళే కాదండి స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా ఈ ట్రాఫిక్ వల్ల ఎట్లా అంటే ఇప్పుడు బస్సెస్ ఉంటాయండి ఇప్పుడు కాలేజ్ బస్సెస్ స్కూల్ బస్సెస్ ట్రాఫిక్ వల్ల స్ట్రక్ అయిపోతారు ఏమో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి ఆ టై లో ఆన్ టైమ్ లో చేరు కోవల్ల లేక్ కాక పోతే ఆ ట్రాఫిక్ ఒకలా లేట్ అయిపోయి. వాళ్ళు ఎగ్జామ్స్ బేస్ చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ ఎక్కడ రిస్క్. ఎట్లా పడుతుందాండి అసలు.
అవునండి కానీ అది ఎవరు ఆలోచిస్తున్నారండి మనం ఫస్ట్ వెళ్ళాలి మనం. ఫస్ట్ వెళ్ళాలి అంటారు ఆ ట్రాఫిక్ వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయండి. ఒకరేమో ఆ ఒకరేమో ట్రాఫ్. ఫిక్ సిగ్నల్ పడింటుంది ఆపింటారు బండి వెనకాల నుంచి ఒక్కడు ఫాస్ట్ గా వస్తాడు ఎక్కడికో వెళ్ళాలని గుద్దుకుంటాడు కింద పడతాడు వాడికి ఏమన్నా యాక్సిడెంట్ అయిపోతుంది.
ఆ అవునండి.
యాక్సిడెంట్ అది మనకు ట్రాఫిక్ వల్ల ఎన్ని అంటే అన్ని ఉన్నాయం డి.
అంటే నాకు తెలిసి ట్రా కాదండి నాకు తెలిసి ఏ. ట్లా అంటే ఏమైనా మెట్రోలు అవిమైనా సదుపాయాలు కొంచం అర్లీగా తీసుకొని వస్తే ఐ థింక్ ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గుతుంది అనిపిస్తుందిండి నాకు ఎందుకో..
అదే అండి ఇప్పుడు ద.
ఆ.
చెప్పండి చెప్పండి. ఆ ఇప్పుడు నార్మల్ గా ఒక ఇంటికి ఒక్క బండి అయితే ఓకే అండి వెల్. ళ్తారు వస్తారు. అనుకోవచ్చు కానీ ఇంటికి మూడు నాలుగు బండ్లు పెట్టుకొని ఉంటారు సరే పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు బండ్లు వేసుకోపోతారు వేసుకోపోయి అక్కడ ఆపేసి. ఆ మెట్రో తీసుకొని వెళ్తారు కానీ మెట్రోలో కూడా ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఈ జనరేషన్ లో మెట్రో లో కూడా కాళ్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. మళ్ళా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్. కేళ్లడానికి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చార్జ్ అవుతుంది. ప్రజలు ఎలా థింక్ చేస్తారంటే ఆ డెబ్బై రూ. ఎనభై రూపాయలు పెట్రోల్ వేసుకుంటే పోయి రావడానికి అయితుందండి ఆ పెట్రోల్ అన్నట్టు థింక్ చేస్తారు వాళ్ళు.
అంతే కదాండి ఇంకా సహజం అసలు ఆలోచించేదే అట్లా ఎవరైనా కానీ డబ్బుల్ని మిగిలించాలా సేవ్ చేయాల అని ఆలోచిస్త. స్తారు కానీ ఖర్చు చేయడానికి ఎవరు ముందు చూస్ సార్ చెప్పండి.
అవునండి ఇప్పుడు యాక్సిడెంట్లు బస్సులకి కార్లకి బండ్లకి. కి కాదండి మొన్న రీసెంట్ గా బ్యాంగ్లోర్ లో మెట్రో కూడా కాలిపోయింది. సో అలా గుడా వాళ్ళు చాలా భయపడ్ వస్తారు కదాండి.
అయ్యో అవున అండి నాకు తెలిదు అండి మెట్రో కాలిపోయిండే వి
రీసెంట్ గా మెట్రోలో ఫైర్ యాక్సిడెంట్ అయి. పోయి ఎలాగో ఎవరికి ఏం నష్టం ఏం కాలేదండి కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఎన్ని న్యూస్ చూస్తున్నాము బండ్లో వెళ్తుంటారు ఇట్లా యాక్సిడెంట్ అయిపోయింది పడిపోయింటారు ఎన్ని చూస్తూ తం అలాంటిది మెట్రోకి కూడా మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే ఇంకా దా అది సేఫ్ అనుకుంటారు అందరు. త్వరగా రీచ్ అవ్వచ్చు మనం త్వరగా ఆఫీస్ కి వెళ్లచ్చు అని కానీ మెట్రోలో ప్లేస్ ఉండదు సరే ప్లేస్ ఉంటే ఏమో ఇలాంటివి అయితున్నాయి ఇప్పుడు ఎలా తర్ వాళ్ళు మనము మన మీద మన బండి నడపడం మనకు బాగొచ్చు అంటే మన మీద మనకు నమ్మకం ఉంది అని అందరు బండ్లు వేసుకొని వెళ్ళిపోతారు అందరు ఏసుకొని వెళ్ళినప్పుడు అన్ని గ్యాస్లు రిలీజ్ అయిపోతాయి బండ్లో నుంచి
అవునులేండి నిజ్
చాలా ఎఫెక్ట్ అండి డి ట్రాఫీక్ వళ్ళ
అయ్యో ఎంత నష్టం అంటే చెప్పినాం కదండి ఇప్పుడు ఎంతసేపు అదే కదండి అసలు ఏం చెప్తాము తగ్గించడం అంటే చాలా కష్టమే కానీ ఏం చాలా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారండి అసలు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి కానీ ఏం చేస్తాం చెప్పు ఇంకా అన్ని వేహ్ హికల్స్ ఇంకా అంత హడావిడి వాళ్ళకి స్కూల్ బస్సెసు కాలేజ్ బస్సెసు కంపెనీ బస్సెసు అయ్యో ఎన్నని చెప్తాం చెప్పు అన్ని కలిస్తే ఇంకా ట్రాఫిక్ కే కదండి అయ్యేది
అయ్యో ఇప్పుడు మార్నింగ్ మేము ఆఫీస్కేళ్ళేటప్పుడు ఏడు గంటలక వెళ్తే మేము ఆఫీస్కి వెళ్ళేసరికి ఎనిమిదిన్నర అవుతుందండి ఎందుకంటే ట్రాఫిక్ వల్లే లేట్ అయిపోతుంది ఒక్క బస్సు ఉంటే ఓకే అక్కడ వదిలేస్తారు ట్రాఫిక్ సిగ్నల్ ఓపెన్ చేస్తారు కానీ ఒకటే ఉం టాయా లేదు వందకు వేళ్లుగా ఉంటాయండి
అయ్యో చెప్పలేమండి యాక్చువలీ నేను ఎక్కువ విన్నది బెంగళూరు సిటీలోనే ఎక్కువ ట్రాఫికనీ విన్నానండి నిజమేనా అది మీకమైనా ఐడియా ఉందా అండి
అవునండి బెంగళూరులోనే అండి ఎక్కువ ట్రాఫిక్ ఎందుకంటే ఇది చాలా పాపులర్ ఏరియా ఇంకోటి ఏమంటే చాలా డెవలప్డ్ ఏరియా కదండి ఇది సో ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ ప్లేస్ ఆ సో కొన్ని వర్క్ ప్లేసెస్ ఉంటాయండి మార్ తల్లి హెచ్ఎస్ఆర్ లేవట్టు వైట్ ఫీల్డ్ ఇలాంటివి అక్కడేమో చాలా ఆ ఎలక్ట్రానిక్ సిటీ అక్కడ అక్కడేమో చాలా రెంట్ ఉంటాయనమాట అంటే ఒక బిహెచ్ వన్ బిహెచ్ కే తీసు తీసుకోవాలంటేనే ఇరవై ముప్పై వేలు ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఎందుకు ఎంత పే చేయాలని చెప్పేసి ఈ ఈస్ట్కి వచ్చేస్తారు వెస్ట్కోచ్చేసి అక్కడ రూమ్స్ చేసుకొని అక్కడ నుంచి వెళ్తారండి రోజు సో ఆ వెళ్ళే దాంట్లోనే అందరు అట్లే చేస్తారండి
అవునండి కానీ నే మొన్ననే విన్నానండి అంటే ఇట్లా బెంగళూరు లో చాలా ట్రాఫిక్ అసలు ఆ ట్రాఫిక్ వల్ల ఎంత మంది నష్ట పోతున్నారు అలాగే
దాని వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ అయితున్నాయండి రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవు
కాదండి ఇంకా పోని మార్నింగ్ టైమ్ ఏదో అనుకు కొంచెం నైట్ టైమ్ అండి అసలు చెప్పండి ఎంత కష్టం అవుతుంది ఆఫీస్ నుంచి అంటే పనులు పోతంటారు కదా ఎంప్లాయీస్ ఆఫీస్ నుంచి ఇంటిక వెళ్ళేసరికి పది పదకొండు అవుతందండి వాళ్ళు తినేది ఎప్పుడు చేసుకునేది ఎప్పుడు మళ్ళీ అట్లే మళ్ళీ వాళ్ళకి నిద్ర సరిపోతుందా చెప్పండి మళ్ళీ రిటర్న్ మార్నింగ్ లేస్ సి అట్లే వెళ్ళిపోవాలాఫీస్ కీ
కానీ ఇప్పుడు ఎవరు దాన్ని అర్థం చేస్ కోట్లేదండి ఏ ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు ఎవ్వరు దాన్ని అర్థం చేసుకోవట్లేదండి మేము మేము అన్నట్టే ఉంటాం ఉంటారు అందరూ వాళ్ళ స్వార్థాన్నే చూస్తారండి వాల్ పోతే ఏమి నేను పోవాలి ఫస్ట్ నాకు కూడా ఆఫ్ చిస్తుంది కదా అనే చూస్తారండి
అవునండి
కానీ ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి జనాలని
అవును నిజంగానే చాలా అండి చాలా అసలు
ఎంత మంది పోలీసుల్ని పెట్టినా ఆ ఆపరండి ట్రాఫిక్ మాత్రం ఆప
అవును ఎక్కడైతేని చెప్పండి ఎంతైనా ఇంకా అది అది అంటే జనాలు పెరిగే కొద్దే కదండి అవన్నీ అయ్యేది సో జనాభా అనేది తక్కువ ఉంటే ఉండేది కానీ జనాభా అనేది ఎంత ఉంది చెప్పండి మన దేశంలో సో దాని